వినపడుతుందా ఇప్పుడైనా
ఆ వినపడ అ చెప్పు
ఏం తిన్నావ్
అన్నం తింటున్నాను
ఆహా ఏం కూర
పచ్చడే నువ్వేం చేస్తున్నావ్
అమ్మ చికెన్ వండలేదా ఏం చేత్తలేదు మంచం మీద పడుకొని దొర్లుతున్నాను
డ్యూటీ వెళ్ళలేదా
జాబ్ కి వెళ్ళలేదు ఇంటి దగ్గరే
ఏ
చెప్పు ఏం చెప్పాలి
అ పుసిని పెట్టేసుకున్నారు ఆల్రెడీ హలో
ఏమేమేం పూలు
గులాబీ పూలు కానకాంబరాలు హలో
ఆ ఏంటండీ మరి విషయాలు
నువ్వు ఏ చే ఈ వాళ మా ఏక్జామ్స్ కదా
నాలుగు
హలో అరాసవ హలో
హ
ఏంటి
బానే రాసాను
ఇంకేం మరి ఇంకేం ఎగ్జామ్స్ ఉన్నాయి
ఏంజన్న
గాడిదలు కాస్తున్న గాడిదలు
అంతే
ఆహా
ఏను గడులు కాత్నా
ఆ పదహారు వాళ్ళు కావాలా
ఆ కోస్కోందం పాతి తీసుకురా
ఆగాడి మాసంట అజలు ఏంటి కుక్క మాస.
గాడిదుప్పు అంటది కుక్క మాసం కాన్నా
అ
ఆ బాగుంటది గడిది మాసం
అది కుక్క మాసమే ఒక మాన కూడా బాగుంటేమ్మ అని పై చేద్దగాని
చిక్కక్క మాసం వద్దు గారిది మాసమే బాంటది గాడిద స్వాల త కద
గాజుపలు కుక్క కాజలు కూడా చేస్తారు నీ కోసం తిందామే గీలాగా
అయ అన్ని కతవా
క
ఆ సరేలే గేదెలు కూడా కాయ పోలు వస్తాయి గేద మాసం కూడా తింటాము. మల్ళెపుడ్డూటి
ఆ ఆ రెప్ప
ఎల్లికీ ఆ మ త జంతువులన్నీ మేపే నా కోసం
స
ఆ కోన్లు కూడాడ మేపు ఇంకేంటి
ఏం లేదు
క హలో ఏం చేత్నావు సరే అయితే బాయ్
ఏం చేతన్నా ఏం చేత్న్నా చాల